హలో
హలో
వెళ్లొస్తాను
ఏమి లే ఇప్పుడే ఇంటెన్కాలా ఓడ్చిన కొన్ని వాటర్ తాగి కూర్చున్న కానట్ల
అయిపోయిందా కుండీలు గీసుడు
ఏడా అయిపోలే నాకు ఇంట్రెస్ట్ ఓయింది
అయ్యో ఎందుకూ
గీయలే ఇంట్రెస్ట్ వేయిందని అనీ ఆయి ఆడా పెట్టిన
ఉ హ్ ఏజేత్తది మీఅక్క
ఏ లేదు ఖాళీగానే కూర్చుంది
వాళ్ళ ఫ్రెండ్ తోటి పారిపోయిందటనా
ఇంకేడా
వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడిందంటన్నా అంటున్న
మాట్లాడింది వాళ్ళకంటే మా అదే గ్రూప్స్ కోసం అని మెటీరియల్స్ కొనుకుందామ అని మాట్లాడుకుంటారు
అవునా
ఉ హ్ అయిపోయినయ మరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కా ల్స్
ఆ
అయిపేయినయ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కాల్సు
ఏమో మరి తెలవదు మనకి తిన్నవా అన్నమ్
ఆ తిన్నారా తినే ఇకనా కొడుకు పక్కన వండుకున్నా ఇనేమో ఏ మో మేసులు తాండు ఎప్పుడు లేత్తడో అర్థం గావట్లే
అవునా
ఊ నా పక్కన కూర్చొని మాట్లాడకపోతేనేవో లేస్తడు పక్కన కూర్చొని మాట్లాడుతేనేవో కదులుతడు ఏం జెలో ఎన్నాట్
నాకు ఒ కుండలి గీతే నాకు చికాకులు లేతంది నిన్న అంత కష్టపడి రెండు అయిపోయిేసిన మూడు గుడా స్టార్ట్ చేసిన మా అమ్మ తీసుకపోలే అయితే మాఏ లే తీసుకోపోకుండామాఏ లే గీషయితే పెడితే సడన్ గా కావాలంటే న నన్ను ఇబ్బంది పెడతరు
అవును ఒకటే సరి తీయాల
ఆ కాలి గా ఉన్నప్పుడు గీద్దామని ఎలా నిన్న కూర్చొని కూర్చొని గీసినగా పొద్దుటి నుంచి త్రం వరకు పొద్దటిలి ఇల్లు ఉకుతా అంటే నడుంళ నొత్తందిగా అసలు అది అడేసి పోయి పనుకుదాం అని చూసిన
నా గుడ ఎందుకు ముల కిడ్నీ దగ్గర ఒకటే నొప్పి లేస్తుంది అసలు ఇట్లా గుసో ఇంటగామ్ మా మా కొడుకుని ఎత్తుకకుని కూర్చుంటుంటే సపోర్ట్ లేని కూర్చోరావట్లేదు
మ మస్తి ఇబ్బంది అయితాంది
ఏమో ఏం ఆపిరీషన్ లో ఏం పిల్లలో ఏం కథనో గాని మొత్తం బాడీయే చేంజ్ అయిపోయింది
అంతే
మా అమ్మ ఇప్పుడు ఫోటో జూసి
ఆ
మా అమ్మ నేను డ్రెస్సు ఫోటో పంపిచ్చిన ఆ ఫోటో జూసి ఏంటిది ఇంత లడ్డుగైనవ్ అని అంటాంది ఏ నిన్ లడ్డుగ్గాలే డ్రెస్ మీద డ్రెస్ చేసుకునేసరికి నీకు అట్లా కనిపితున్న గావచ్చు అని అన్నా ఓ అవునా మన మంచిగా ఉంది గిట్లాంటి తీసుకో తీసుకుంటే డ్రస్సులు ఆగమగం తీసుకోకు అని తిడుతాంది
హహ
హ నను నేను తీస్కోలే గా నా డ్రెస్సులు అన్ని అన్ననే కొనిి చిన్గానకు
కానీ ఇప్పుడు ఈసార్ మనకేళి మన సైడ్ మంచిగొతనయి కొద్దిగా ఇప్పుడు వన్ ఇయర్ కంచి డ్రెస్సులు కూడా కొద్దిగా మంచిగా గొత్త తానై
అవును కాసంలు ఎట్లున్నాయో డ్రస్సులు
పోట్లేద మేము
నేను కూడా అన్నన్ కాస్త తీసుకోమమాట కాసం కొద్ది వదున్నాడు అని చెప్పి వేరే షాప్ లోకి తీసుకొని పోయిండు వాళ్ళు మా బావున్న షాప్ లో తీసుకొని పోయిండు అక్కడనే ఇక మంచిగా ఆయనకి ఏమనిపించిందో ఏమో మంచి రెండు డ్రెస్ సెలెక్ట్ చేపించిండు నిన్నదిసుకొని వచ్చిండు
ఆ హా మీ ఏమో పోతే ఒకవేళ పోయి రావాలి అసలే ఏమున్నాయి ఏందనేది
చ సంకు పోయి వస్తార
మామ్మ తిడ్ తన కాసంకు పోదాం అంటే
ఆహా మావోల్ల రీచార్జ్లు అయిపోయినాయి అంట
అయ్యో ఇది ముగ్గుర్గా
ఒకటిే మెసేజ్లుస్తాను ఎవరెవరి అయిపోయినా మరి చూడాలిగా ఒకటిే మెసేజ్లు వత్తనై
మీకు అవి చిన్న చిన్న టమాటిలు కాస్తానయా
ఆ కాస్తున్నాయి ఈ రోజు పొద్దుగాల కూడా దెంపినం రేపు దాంట్లో బొమ్మడిల్లు ఉంటాయిగా
బస్సు ఉంటది
వండలే
నువ్వు బొమిడిీ అనగానే నాకు కూడా గుర్తుకొచ్చింది నువ్ బొమ్మిడిీలు అనగానే నాకు కూడా గుర్తు వచ్చింది మా అమ్మని కూడా ఎలా ఎలా బొమ్బిడి లన్న అవి ఏం అంటారు వాటిని రొయ్యల
ఆ ఎండు రొయ్యలు ఎండు రోయ్యలు మా ఇంట్లో ఎండు రోయ్యలు ఉన్నాయి గాని మొన్ననే తిన్న ఎండు రొయ్యలు ఈ రోజు బొమ్మడిలు తెచ్చిండనుకో మంచిగారిపు బొమ్మిడిలు టమాటో ఉండి వండుకొ తింతే ఉంటవి ఇవా
రేపు తెమ్మనాలి మా అమ్మను కూడా తెమ్మనాలి ఈ రోజు రేపు ఉండడానికి
హ్మ్ హ్మ్ నేను అన్నానే అన్నాడు తీసుకొస్తా అన్నాడు ఒక చెటక్ తీసుకొస్త సరిపోత
ఓ మా చెట్టు మా అ తీగా గోడ నిండా వేసింది కాగాని అయ ఎప్పుడు తాన ఏదోళ్తలేదు మా అమ్మ ఎప్పుడు దింపుత అని వెళ్తలేదు
అవును ఒక అంత పెద్ద చెట్టు ఉన్నది ఒక కాయజూలే నే దానికి
పిన్నలు ఉన్నాయి ఇప్పుడు నేను అయ్య్యా ఎెక్క పెడతాను పిన్నలు ఉన్నాయి కానీ ఒక్క పండు కూడా నాకు కంటికిగాని పడతలేదు
మాస ఎట్లు గింతంత గింతంత తున్నాయ్ కానీ ఫుల్ అయితున్నాయి
మా నానే ఏమ ని మొన్న ఏమంటాను మ నాన్న అది వీకెస్త దాని కింద ఏమనా వండ ఇద్దలుతలేదు అంతే తెగుతానుగాని తెత్త కూడా కాత్తలేదని మా నాన్న
ఉండాలి మాది ఆడ గోడ దగ్గర మేము ఇటుకలు పెట్టినాం ఆడ కూడాడ బుడ్డ చెట్టు ఉంది ఆ బుడ్డ చెట్టుకి ఎన్ని కాయలు కాల్సినాయో అవి రేపు అయితే పండుతాయి ఇక రేపు దేంపి ఒకటి సరీగాకు కూరలో లేస్తే బ కిరాక్కుంటది పుల్ల ఫుల్లగా మంచిగా ఉంటది
అసలు కాయలు కనపర్తలేవు
హ్మ్
అబ్బా ఇప్పుడు కనపడాయ్ ఉన్నాయి ఉన్నాయి మమ్ మా మమ్మీ నీ ఈయల మేము కూడా రోయలు ఏం అన్న తెమ్మనాాలె కాయల పండు ఉన్నాయన్ని మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది
సగం ప సగం పండి సగం పండన
ఊ ఊ చి సారీ పాపం చెట్టునింత బాధప పట్టద్దు మనం నిజంగా తెలుసా చెట్టుకి కాయలున్నాయి లోపల
ఓహ
చా ఇప్పుడుదాక తిటిన్న చెట్టిని కయ కాతులే పండు పండ్తలేవ్ అని
నువ్వే ఏ పెట్టుకున్నావమ్మా
ఆ ఉన్నాయి లోపాలున్నాయి మా అమ్మ పాపం చూల్లేదు కావచ్చు. ఈ రోజు మా మమ్మీకి సాయం మధ్యాహ్నం వరకు ఫోన్ చేత్తా ఫోన్ చేసి తెంపు నే తేత్త అంటే తెంపుతా లేకపోతే కోతులకు పెడతా ఇయాల బొంమ్మిడిలన్న, రొయ్యలన్నా లేకపోతే కోతులకు పెడతా
మ్మ్ హ్హ్ మా చెట్టుకు కూడా మంచిగా అవుతున్నాయి టమాటా కానీ కోతులులేవు హ్హ్ హ్ ఏం తింటున్నాయి మీకు నేనేమ్ చేయలేను అసలకు నో
హహ్ మీకు టమాటా ఇంకా ఇంకా టమాటా చెట్లు కావాలా
ఇంకెందుకు టమాటా చెట్లు
అంటే కావాల్లా
ఎందుకు ఉన్నాయా మీ ఇంట్లో
ఫుల్లు నార్ మొలిచింది
ఆ అయితే రెండు తీసుకొని వచ్చి మా ఇంటి కడ పెట్టుకుంటలే మనకు ఈ చిన్న టమాటాలు కాకుండా పెద్ద టమాటాలు ఉంటా అంత బాగుంటయా
అవి పెద్ద టమాటాలు ఉంటాయి పెడితే పెద్ద టమాటాలు కనబడతాయి కదా పెద్దగా కోతులు ఆ చెట్టు మీద పడి మొత్తం పీకెత్తానే మాకు గోడ ఏమ్మటి కూడా అట్లనే ఉంటే మొత్తం చెట్టు అంత ఆగమాగం చెయలే
మ్మ్ అంతే గదా
చిన్నయి అయితే కనబడతలేవు ఇప్పుడు నేను ఎ నంతా ఇంట్రెస్ట్ గా చూసి పోయి చెట్టుకాడ దగ్గర చూత్తే లోపలున్నాయి కాయ
మ్మ్ హ్హ్ మ్మ్ బానే ఉన్నాయి
కనకాబరం పూలు పూత్తన్నాయి రేపు మండే నేను తెంపుతా
మ్మ్ హు
ట్యూస్డే లేదు వెనస్డే నువ్వు తెంపుకో
మొన్న నువ్వు తెంపి ఏం చెత్తవ్
దేవుడి దగ్గరికి అమ్మ ఇవ్వు
నేను వెనస్డే దెంపండ్రా నేను ఫ్రైడే రోజ్ దెంపుతా ఎ సాటర్డే కద మా పండగ
సాటర్డే నా మీది
ఫ్రైడే పెట్టుకుంటా
ఓ ఫ్రైడే అయితే పూత్తాయిలే
ఆ వాళ్ళు కుడా ఇంటి ముందు ఆమె గుడా తెం
ఆ ఆ ఆ అదే నేను కూడా కొన్ని అక్కడ వాళ్ళ కాడ కొన్ని ఉన్నాయిగా వాళ్ళకాడ కొన్నిను మా ఇంట్లో కొన్ని ఈ జక్కులొల్ల ఇంట్లో కొన్ని ఉన్నాయి తెంపుతా తెంపి సన్నజాజి పూలు కొన్నిదెంపి అమ్మ సాయంత్రం వచ్చినాంక మండే సాయంత్రం వచ్చినంక స్నానం చేసి తల స్నానం అన్నా తల స్నానం అన్నా చేసి కడతది కట్టినాంక ఉ మళ్ళా నీగ కావాలి కదా నీకప్పుడు ఈ మా ఇంట్లో నూను ఆ జక్కులొల్ల ఇంట్లొ దెంపుకొని వత్తా
ఎందుకు ఇంటి ముందు వొళ్ళు కూడా తెం పూ మన్నదామే సన్నజాజ్ పూలు
అదే మరి సరిపోద్దా మేము ఎలమ్మకి ఎలమ్మకి కుడుం గు పోయాలి గా
ఆహో
ఆ బెల్లమ్మ బాండవకి పూలు గట్టాలి
అవునా
ఆ అందుకోసమే పూలు దెంపాలె నీళ్ళు కొడతాన్నం ఆ రోజు నేను పండు కలిసి అవి కంకులు ఇరిసినాం ఇరవడం వల్ల అవి ఇంకెక్కువ పూలు కూసినాయి పండు బండ ఏమారు బట్టలు విండే బండ మీద అయినా కూర్చున్నాడు నేను ఇట్లా ఇద్ వచ్చి నలిచి పోసేసరికి మంచిగా ఇంకా ఎక్కువ మొగ్గలు ఏసినాయ్
నేను కూడా శుక్రవారం రోజు మా అత్తమ్మ కూడా ఉంటది గదా నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి మీ లా మాకు ఇంట్లో గుడా కొన్ని కంక్ కమరాలు ఉన్నాయ్ ఆ జక్కలోళ్ళు ఇంట్లో మళ్ళీ ఇంటి ముందు తాటోళ్ళు ఇంట్లో దెం సన్న జాజులు వీరే జాజులు ఉంటే వీర జాజులు దింపి పెట్టుకుంటాం మరి మాకు ఇద్దరి కావాలంటే ఫుల్ పూలు కావాలి
అవునులేగాని దానికి జెప్ పక్కన
చెప్ప మీరేజెప్తారు ఇంకా ఏమ్ జెప్
మొన్న అన్నది పూల్ దెంపుకోనని అంటే అమ్ అమ్మన్నదిగా లేదు ఎలా మాకు గావాలి మాకు అని అమ్మ అన్నది అయినా వాల్ ఇంట్లో ఫుల్లు పూలు ఉన్నాయ్ దెలుసా
కనకాంబరాలు అల్లుంటే
పెద్ద పెద్ద ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి.
నాగా వల్ల అత్తమ పెట్టుకుంది చిన్న
నీకు ఓ గుడ్ న్యూస్ చెప్పనా కాడ్ నీకు ఓ గుడ్ న్యూస్ చెప్పనా. ఆ అవి కలర్ కలర్ చామంతి పూలు కాకుండా ఇటు సైడ్ కొబ్బరి చెట్.
సర్లీ సర్లి నిన్ మళ్ళ ఏస్తాగు మళ్ళ చేత ఆగు మళ్ళ ఏస్తాగు.
సరే